బావున్నావు అనే
హలో
బావున్నావానే
ఎట్లున్నావు మంచిగా ఉన్నావా
బాగున్నా నువ్వెట్లున్నావు
ఇట్లానే ఉన్నా ఏం చేత్తాన్నావు
ఏముంది ఖాళీ నువ్వేం చేత్తన్నావ్
ఏం ఉంది ఇప్పుడే కాలేజీకి పొయి వచ్చినా
తిన్నావా
ఆ తిన్నాను నువ్వు తిన్నవా
తిన్న నిను కూడ ఎం కర్రీ చేసిల్లు
టమాటా
టిఫిన్ ఎం పెట్టీల్ల
టిఫెన దోశ పెట్టిండ్రు ఎందుకు చెయ్యాల తింటా నికు ఇ కాదర్లే
గల చేత్తే తింటలేం అన్నం తినట్లే అనిపిలే టిఫిన్ చేస్తే
ఆంటీ వాళ్ళు బాగున్నారా
బాగున్నరేరా బాగున్నార అత్తమ్మాయినా
ఏం పని చెత్తండరు
ఏముంది ఖాళీ
ఖాళీ గా ఏం పనులు లేవా మ్మ్ అంటే ఏమున్నాయి పనులే చూసుకోవాలి ఇగ బయట
ఉ
నాటేసి ఇలా మీది ఆ మంచిగానే ఉన్నాడు
ఇయాలా ఈ పది నాళ్లు ఏసుడు అయిపోయింది
అయిపోయిందా మరి ఇయలే రేపు ఇగా
ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా ఎవరైనా
ఉన్నారు గాని కొంచం దూరం ఉన్నారు కలవనియ్యలేదు
ఉ
ఏం చెత్తన్నావ్ ఇంకా మీ హస్బెండ్ బా చసుకుంటారా
బానే చూస్త
ప్రెండ్స్ చెప్పండి ఉమ్
నీ పెళ్ళి ఎప్పుడు
రేపే నా పెళ్ళి
మరి కార్డు ఇంకా పంపలే
వత్తాది నైట్ వరకు వత్తాది
అయితే నేను రాను నైట్ వరకు వస్తే టూ డేస్ ముందు పంపుతావా ఎప్పుడు పంపుతావు
ఇప్పుడు అంపుతా
హుమ్
ఫోటోం వంకా రావా
అట్లా రాను కదా
ఎం గాదు నేనుగా రారాదు
అబ్బా
ఉహుమ్ ఫ్రెండ్ కోసం గా ఇంత చేయ్యవు దేహే ఊకు మీతో నయితే ఎట్లాసలు అమ్మాయి నువ్వు అంతే అంతే
అబ్బాయి లెక్క మారతలే
వొద్దు మళ నీకే కష్టం
మీ అన్న కష్టం మైతదిలే ఫస్ట్
హ్మ్ అందరికి కష్టమే
ఇం ఇద్దరీనీ మెయింటైన్ చేస్తా
ఏ ఊకో ఇంకా అట్లా చేతార చేయొద్దుట్లు
హ్మ్
అరే బ్రా్మ రే
రేపు నేను వేరే పెళ్ళికి పోతున్నా
ఏం కాదు లే నా కోసం రా ఏం కాదు
అక్కడ వాళ్ళది పెళ్ళి ఉంది రేపు
మంగలోలది లేదా
మంగళ సాకట్ పోవాలి
అటు పోయినక నువ్వు రా ఇట్టు ఏం కాదు
మాది చెప్పవా ఎక్కన్నా
చెప్తాం మనం ఆవిలలా ఫంక్షన్ అది
ఆమ్ ఇంకా
చెప్పాలి నవ్వే పెళ్లి సామాన్ కొనాలి వస్తావా రేపు
ఇప్పురానా
ఆది ఏం అయితది షాపింగ్
వేదర్ ఎట్లా ఉన్నది
కొంచెం ఓకే ఏ రోజు గాని నిన్ననే మొత్తాం వాన గొట్టినట్టు ఉన్నాది ఇగ ఈ రోజు కొంచెం ఎండగొట్టినట్టున్నది
మ్మ్
అక్కడ ఎట్లున్నది
ఫుల్ ఎండ
ఫుల్ ఎండనా
మ్మ్
వర్షం పడేలా ఉందీడా
అవునా
సలి బాగా పెడతాంది స్నానం చేయాలంటే బద్ధకమయితుంది.
గీజర్ లేదు.
గీజర్ గీజర్ ఈడేం ఉండవ్ సల్నీళ్ళే చేయాలే బాగుంది. స్కూల్ ఫ్రెండ్స్ మంచిగున్నారా
మంచినే ఉన్నారే
కలిసినవా మరి
ఇంకా ఎవర్ని కలవలే. అప్పుడప్పుడు ఫోన్ చేత్తా
మ్ చేయ్ చేయ్ రోజు చేయ్ పాపం చాన్ రోజులైతాంది. టెన్త్ అయిపోయి
అదే కలుసుకోవాలి మనం అందరం ఒకసారి
మ్
హ్మ్
కలుద్దాం పండగ కొత్తన్నవ ఉగాదికి
ఏమోనే
ఎందుకు ఏమైంది. ట్రై ఏందిరా ఏం కాదు అయ్యో మా ఇంటికి కి రారదు మరి
వస్తా
మ్మ్ హు
పె పెళ్ళి కాదే అత్తగారింటికి పోతే అత్తగారింటికి రానా
ఏం గాద్ రా
ఏం గాదంటావా
మ్మ్
ఓ
ఏం కూర వండినవు మరి ఇయాల
ఇవ్వాళ కర్రీ ఏం వండినా గుర్తుకు రావట్లేదా
ఎందుకు గంత మతిమరపా
మ్ టమాటా పచ్చడి చేసిన
మంచిగ చేసినవ మరి పడేశిర్రా
ఆ హలో
మంచిగనే చేసిన్నే తెలవదా నీకు
ఏడ తెలుసు ఏమో తిన్నారో మరి ఏడస్ట్ పిన్లో నేసిర్రు
పప్పు
మంచిగ చెయ్ మంచిగ చెయ్ మంచిగా అయి మంచిగా అయి మల్ల తినాలేగా మరీ
అబ్బా
అమ్
ఇద్దని పస్తులు పెడతది
వామ్మే ఎట్లా అయితే మరి అట్లాయితే కష్టం రోజు మంచిగా వండి పెడితేనే ఉంటావు లేకపోతే గెట్ అవుట్
అబ్బ చ్చా మిమ్మల్ని నే పంపుతా
మేం బోము మేము ఎందుకు పోతాం మేం బోము
పంపినాక పోకుండా ఉంటారా
నువ్వు అమ్ముతే ఇడా రెడీ గా ఎవరు ఉన్నారు నువ్వే పోవాలే
అచ్చా చుద్దాం
చూద్దాం సబ్జెక్ట్ ఎంతుందో నైన్త్
తమ్ముడు
మీ తమ్ముడు
మా తమ్మని ఫస్ట్
మీ చెల్లే
మా చెల్లయ్ ఇంటర్ కంప్లీట్
ఉనా మంచిగా అవుతాయ మరి
మన లెక్కనే చదువు తది
కొంచెం నువ్వేనా చెప్పాలి కదా మేమే ఆగమైనామని
అంతేనా
ఆ చెప్పాలే చెప్తే కొంచెం ఆమె కొంచెం మంచిగా చదువుతాది నీకంటే
తర్వాత నెంబర్ ఇస్తా చెప్పుకుందులే
ఉం సరే మంచిగా చెప్పు మరి
మీ వాళ్ళకు కూడా చెప్పు మంచిగా చదువుకో మళ్ళీ ఇక కరాబ్ కాకండి
ఓ నేను రోజు చెప్తతానే ఉంటా వింటదా నామాట
అంతేనా
అంతే గదా రేపు కాలి యేనా నువ్వు
రేపు సండేనా
ఆ సండేనే
కలుతామయితే ఖాళీ యే
భద్రకాళికి రా మరి
లేదు నిను ఖాళీ కాదు మ్యారేజ్కి వెళ్ళాలే
సండే ఏమి లేదా మరి రేపే గాని మరి రావాలి
బద్రికాల టెంపుల్నే చేసుకుంటలా
ఆ ఆ
సరే పూలదండలు గిన పట్టుకు రాన తీరనా
ఏమ్ వద్దులే మిము తెచ్చుకుంటాం గాని కాని నువ్వైతే రా ఫస్ట్
ఆస్తా
అవునా చెప్పాలి ఇంకా హలో
ఏం పెడతారు ఈరోజు
అర్ధం కాలే
తెల్లే.
డిన్నరా మటను చికెను ఫిష్. చె. ఇంకేంటి స్వీట్లు. బందర్ లడ్డు బొంబాయ్ లడ్డు. సోమ్ పాపిడి.
హ్మ్.
జిలేబి.
హు. మనకు అంత సీన్ లేదు గాని ఆపింగా.
మోతి చూర్ లడ్డు ఐస్ క్రీమ్. పాలకోవా. అంకా ఇలా చాలా చాలా చాలా పెడుతాం రావాలే మరి అన్ని తినాలని వచ్చి. అదే అ.
ఇంకా చాలా వెేడతలా అట్లా.
పెడతాం చాలా వెరైటీసే పెడుతాం తినలేక అందరు ఇగ సచ్చిపోవాలి..
ఆ.
అట్లా పెడుతాం. తట్టుకోనే శక్తి ఉందా మరి.
ఫస్ట్ నన్ను రమ్మంటానమ తట్టుకునే శక్తి అంటున్నావు గాని.
అరే అప్ప నుంచి చెప్పేదేంటి రేపు నువ్వు రావాలి అంతే.
సరే ఏం పంపుతావు మరి.
అరే నువ్వు ఫస్ట్ రా నీకు మంపేటి పంపదిని చూపిస్తాయి కదా.
మేము రానికి ఏం పంపుతావు అంటున్నా.
ఎవరికి.
మేము రానీకే ఏం పంపుతావు.
నీ నువ్వు రానీకా హెలికాప్టర్ సలా లేదు అంటే. టే షిప్ షిప్పు పంపనా.
చిన్న బండి పంపరాదు.
బండా.
అప్పుడే పందులే.
అంతేనా ఇప్పుడు వద్దా.
ఇప్పుడు ఎందుకు.
అయితే ఒక కార్ పంపుతా రా.
సరే పంపు.
హ్మ్.
డబ్బులు మాత్రం నువ్వే కట్టాలి.
నీనే కడ్త.
హ్మ్.
హ్మ్.
ఉన్నేళ్ళు కదా ఎంతయినా మీరు మీరే కడుతలే.
అంతే. కవిత రావాలి రేపు ఖచ్చితంగా..
వస్తా కన్ ఫామ్ గా.
హ్మ్. అటు ఉందాని ఇటు మిస్ చేసేవు.
హలో.
మన ఫ్రెండ్స్ కూడా అందరు వత్తళ్ళు.
సరేగా నేను మళ్ళీ చేస్తా.
ఆ సరే.
హ
అ